హలో నమస్కారం ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం వచ్చేసి మా ఊరు కదిరి గురించి మాట్ తడబోతున్నాను మా ఊరు కదిరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ధోని అనంతపుర్ జిల్లాలో ఉన్న ఒక అందమైన పట్టణం ఇది ప్రకృతి సౌందర్యాలతో సాంస్కృతిక సంపదతో మరియు ఆత్మాత్మ ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందింది కదిరి అనే పేరు వింటేనే మనకు ప్రశాంతత సంప్రదాయం మరియు పల్లెటూరు సౌందర్యం గుర్తుకు వస్తాయి
అ
కదిరి ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చాలా పురాతమైనది మరియు భక్తులకు ఎంతో పవిత్రమైన స్థలము ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఈ సమయంలో అనేక ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు ఈ ఆలయం మా ఊరు మా ఊరికి గర్వకారణం మీరు మీ ఊరి గురించి చెప్పాలనుకుంటున్నారా లేదా మా ఊరిని మీరు ఎప్పుడైనా వచ్చి చూసారా
నేను కదిరి వచ్చి నేను కదిరి కదిరికి వచ్చి చూసాను కదిరి ముఖ్యంగా శ్రీలక్ష్మి లక్ష్ నరసింహస్వామి ఆ రథోత్సవాలు బ్రహ్మోత్ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతయి తయి
అవును
నేను కూడా ఒక ఒకసారి నేను కూడా ఒకసారి చూశాను ఆ మా మీ కదిరి అన్నది నాకు కూడా ఒక దైవాత్మిక దై దైవాత్మికమైన స్థలం అని నేను భావిస్తున్నాను
అవును ఇక్కడ మా ఈ కదిర్లో అయితేనా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయన్నాం కదా ఉత్సవాల తర్వాత పెద్ద తీరు అనేది జరుగుతుంది ఆ తేరుకి లా లక్షలాది భక్తులు హజరవు తారు అప్పుడు కదిరి అంతా ఎంతో కలకల తొ నిండిపోతుంది మా ఊరు ప్రజలు చాలా సరళంగా ఆత్మ స్తిరంగా ఉంటారు వారు కష్టపడే స్వభావం కలికి ఉవును మరియు ఒకరికొకరు సహాయం చేసుకు ట్టు జీవిస్తారు గ్రామాన్ని ప్రాం తాలకు ప్రత్యేకమైన ప్రేమ అనురాగం మరియు ఐక్యత మా ఊరిలో స్పష్టంగా కనిపిస్తుంది ఇది వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతం ఇక్కడ ప్రజలు ప్రధానంగా రైతులు పల్లెల్లో మీ మరియు ఇతర పంటలు ఇక్కడ ఎక్కువగా పండిస్తారు ప్రకృతి వృత్తి మీద ఆధారపడి జీవించే ప్రజల జీవ జీవన విధానం చాలా సహజంగా గా ఉంటుంది
మా ఊ ఊరు మాఊరు వచ్చేసి పుట్టపర్తి పుట్ పుట్టపర్తి శ్రీ సత్య సత్యసాయి బాబా శ్రీ సత్యసాయి బాబా వారు ఆ మ ఆ శ్రీ సత్యసాయి బాబా చానా ఫేమస్
అవును నేను కూడా విన్నాను నేను దర్శించుకున్నాను స్వామి వారిని
ఆ స్వామి చానా చానా సా సామాజిక సేవలు చేశారు చానా హాస్పిటల్స్ గాని ఎక్కువ వేరే దేశాలకు ఆత్మ ఆధ్యాత్మికమైన దేశంగా సామి సంప్రదాయబద్ధంగా ఉంటుంది
హ
ఉ
మీ ఊళ్లో ఎలాంటి పంటలను పండిస్తారు
మా మా ఊరు మా మా ఊర్లో ప్రత్యేకంగా వేరుశనగ వరి ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది. మా మా పుట్టపర్తి అనేది ఆధ్యాత్మిక కేంద్రంగా మేమందరం భావిస్తాము. అక్కడ శ్రీ సత్యసాయి బాబా ఆశ్రమం ఉంది. ప్రశాంతి నిలయం అని ప్రశాంతి నిలయం అనే ఒక ప్లేస్ ఉంది. ఆ నిల ప్రశాంతి నిలయం అంటే అది శాంతికి నివాసం ఇక్కడ ప్రతి రోజు ప్రశాంతి నిలయంలో ప్రతి రోజు భజనలు ప్రార్థనలు స్వామివారికి జరుగుతాయి. ప్రజలు దేశాల నలుమూ ఆ దేశంలో నలుమూలల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అలానే ఆ పుట్టపర్తి అనేది విద్య విద్య మరియు సేవలకు సమ సమస్తంగా భావిస్తారు. ఎందుకు అక్కడ ఎక్కువగా ఉచిత విద్య అందించే విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఉన్నత ఉన్నత విద్యను నేర్చుకోవటానికి ఆ ఆ బాబా ప్రతి పెద్ద, పెద్ద ఆ విశ్వవిద్యాలయాలు అక్కడ నిర్మించి ఉన్నారు. అ అలానే పుట్టపర్తిలో మాకు వచ్చేసి ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. అది వచ్చేసి అందులో అన్ ఆ ఆధ్యాత్మికమైన వి సేవలు అన్ని ఉచితంగానే ఇస్తారు. ముఖ్యంగా గుండెకు సంబంధించిన గుండెకు సంబంధించిన చికిత్సలు కావచ్చు, ఆ కిడ్నీలకు సంబంధించిన ఆ చికిత్స కావచ్చు అన్ని ఉచితంగానే చేస్తారు. స్వామివారి హాస్పి పెటలో
హ
ఉ ఇక్కడ వచ్చి పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి ఎయిర్పోర్ట్ ఉంది రోడ్డు మరియు రైల్వే ద్వారా మంచి కనెక్టివిటీ ఉంది రవాణా సౌకర్యం మా పుట్టపర్తికి మంచిగాగా ఉంటుంది
నేను అలాగే విన్నాను అక్కడ కల్ప వృక్షం ఉంది అని చెప్పేసి అక్కడ స్వామి వారు తపస్సు చేశారు అక్కడ మనం ఏమన్నా వెళ్ళి కోరికలనుగనె కోరుకుంటే స్వామి వారు తీరుస్తారు అని చెప్పేసి దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పగలరా
అవును ఆ పుట్టపర్తిలొ కల్పవృక్షం అన్నది ఉంది మనం అక్కడకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఒక పేపరు పెన్ను ఇస్తారు అందులో మనకి ఏమైనా ఆ కోరికలు ఉన్నా రాసి స్వామివారి దగ్గర మనము కట్టి కట్టేస్తే మనకి కోరికలు అనేవి నెరవేరుతాయి అక్కడ భక్తు అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అది చాలా ఎక్కువ చెప్ ఎక్కువగా విద విదేశీ భక్తులకు ఎక్కువగా వచ్చే ప్రదేశం అది ఎందుకంటే ప్రశాంత్ మైన వాతావరణం ఉంటుంది ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా పుట్టపర్తిని పరిగణిస్తారు ఇంకా మీరు ఏమైన తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా మా ఊరి గురించి
ఏంటం టే ఆ మీ ఊరి రిలో అలాగే ఆ గుడివేనా కాల
ఉమ్
ఏదో ఉంది అన్నారు
ఏంటి
లైక్ షాప్ పింక్ మాల్ లా అక్కడ మనకి కి రేట్లు అనేవి ఎలా ఉంటాయి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా చూసారా
ఆ మేము పుట్టపర్తిలో ముఖ్యంగా స్వామివారు ఎందుకంటే మాకు మేము అక్కడ స్టోర్ అని పిలుస్తాము ఆ ప్లేస్ ని షాపింగ్ మాల్ కాకుండా స్టోర్ అని పిలుస్తాము ఎందుకంటే విదేశీ భక్తులు ఎక్కువగా రావటం వల్ల మనకి బాబా బాబా వారు అది మనకి ఆ ఆ స్టోర్ బాబా వారు అది మనకి ఆ స్టోర్ అనేది పెట్టారు అక్కడ అన్ని ఆ అంటే మనకి ఎక్కువ ధరలు కాకుండా కొంచెం తక్కువ ధరలకే అమ్ముతారని మా నమ్మకం అక్కడ షాప్ ఊ
చెప్పండి
అ అక్కడ ఏదైనా మనకి ఎలాంటి అవసరాలు ఉన్నా అక్కడ మనకి దొరుకుతాయని మా నమ్మకం మేము అందరం అక్కడికే వెళ్ళి అక్కడ ఏదైనా మనకి ఎలాంటి అవసరలున్న అక్కడమనకి దొరుకుతాయాని తీసుకుంటుంటాం బట్టలు కాని ఏమైనా ఏమైనా కావాలన్నా మేము ఆ స్టోర్కి వెళ్ళి తీసుకుంటుంటాం
అండ్ అలాగే మన చిత్ర పలో చిత్రావతి నది అని చెప్పి ఉంది ఆ ఆ అందులో మనకి బోటింగ్ ఉంటుంది అని చెప్పి విన్నాను మీరు ఎప్పుడైనా పీరియన్స్ ని ఫేస్ చేస్
ఆ చేస్ తాము మనకి చిత్రావతి ర చిత్రావతి రోడ్డు అని మనకి చిత్రావతి రోడ్డు అని ఉంది. అక్కడ చిత్రావతి నది నుంచి వచ్చే నీరు ప్రవహిస్తాయి. అక్కడ మనకి బోటింగ్ అనేది ఉంటుంది, అనమాట వాళ్ళు మనె మనమే సొంతంగా సైక్లింగ్ చేస్తూ మనం విజిట్ చెయొచ్చు చానా ప్రశాంతంగా మనం ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది. మనకి చాలా పీస్ఫుల్ గా ఉ చాన చానా పీస్ఫుల్ గా ఉంటుంది మనకు ఆ ప్లేస్, అలానే మనకి ఇక్కడ ఇంకా చైతన్య జ్యోతి మ్యూజియం అని ఆ స్టే ఆ స్టేడియం అనేసి హనుమాన్ టెంపుల్ ఇక్కడ ఇవన్నీ మాకి పర్యాటక ప్రదేశాలుగా మేము భావిస్తాము. ఎ చైతన్య మ్యూజియం లో ప్రత్యేకత ఏంటంటే స త్య సాయిబాబా యొక్క జీవితాన్ని మనకి చూపిస్తుంది ఆ మ్యూజియం, ఉ మాకి
స్వామి వారి లైఫ్ సైకిల్ చూపిస్తాదా అయితే ఈసారి పుట్టపర్తి కోసం మేము అవన్నీ విజిట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.
ఎస్ తప్పకుండా ఇంకొకటి మాకి ఇక్కడ స్టేడియం అనే ఉంది. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు క్రికెటర్స్ గాని, ఏదైనా ఫెస్ట్ జరిగేటప్పుడు గాని, అది మనకి పెద్ద ప్రదేశం అనమాట అక్కడ మనం ఎంత మంది జనాభా వచ్చినా అక్కడ ఈజీగా మనం చూడొచ్చు
విశాలంగా ఉంటుంది ఎంతమైన ఎంత మంది అయినా పాటిస్
ఆ పాటిస్పేట్ చెయొచ్చు
ఆ అంటే కల్చరల్స్ ఏమన్నా
మా ఆధ్యాత్మికమైన వివరా నియమాలు ఏంటంటే పుట్టపర్తిలో ముఖ్యంగా పాటించవలసినవి ఏంటంటే సాధారణ సాధారణ దుస్తులు ధరించాలి
సాధారణ దస్తులు ఓకే
కైతే కంపల్సర సరి మనకి చుడిదార్ అనేది ఆ వేసి వేసుకొని ఉండాలి ఆ నిశ్శబ్దం నిశ్శబ్దం పాటించాలి మొబైల్ వినియోగం తక్కువగా ఉండాలి అలానే మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే బాబ అబ్బా యొక్క సేవా కార్యక్రమాలు అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి ఉమ్ మీరు అక్కడికి వెళ్ళి కూడా పాల్గొనవచ్చు
అండ్ అలాగే నేను విన్న ను నీ ఊళ్ళో మాంసాహార రా వి బయట ఊరి బయట ఉంటాయి అని చెప్పి ఊరిలో లోపల ఉండవు అని చెప్పేసి దుకాణాలు
మా మాకి ఊర్లో ఎలాంటి మాంసాహారపు దుకాణాలు ఉండవు మనం వెళ్ళాలి అంటే ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి తీసుకోవాలి
అదే విన్నాను
ఉమ్
ధన్యవాదములు
ధన్యవాద